హలో
హాయ్ అక్క
హాయ్ రా
ఈ రోజు రోజు వార్ పనుల గురించి మాట్లాడుకుందాం అక్క ఓకేనా
ఆ ఆ సరే
న్నావ్ అక్క
ఏం లేదురా ఖళీ
వంట అయిందా ఏం కరీ చేసిల్లు
వంట అయింది కర్రీ అంటే నేనే ఏం కర్రీ చేయలేదు గని ఇ ఇది పిల్లలకి దోశ చేసినా ఈరోోజు సండేగద ఇంటి దగ్గర ఉంటరని
ఇగ టిఫిన్లు చెయ్యాలన్ టిఫ్ ఫిల్ చేయాలి అన్నం వండాలి కూర వండాలి ఇ బోర్లు బాగా పడతాయి మనకైతే
నేను ఎక్కువ రోజు అంటే వీళ్ళు బడిగిపో పోయినప్పుడు అట్లా ఏం లేగాని ఇట్లో ఉన్నప్పుడు అట్లె అట్లాచేస్త ఇక లేదంటే ఇక వాళ్ళు బడిప్పు వాళ్ళకి టైం ఉండదు గ మనకు చేయడానికి
టైం
మ్ హుమ్ అన్నం కూరొండెసరికి మ్.
ఏ నిన్ను నేను కొట్టి తింగేసినా ఉప్మా వేసిన అన్నం కూూర వండాలి ఇక చిన్నోనికి సిర్లాకు తినిపియాలి ఇప్పుడు పాలు వేడి చేసి సిర్లాకు చేసి తినిపియాలి
బా గునేనా ఇంకా పాపగనకు ఉన్నదా
బాబే మొన్న మొన్ననే పుట్టిండు సెవెన్ మంత్ ఫోర్ ఇయర్స్ కి మొన్న పుట్టిండు
ఆహా
సందకా
ఆహా అంటే నాలుగు సంవత్సరాల తర్వాత అట్ల వచ్చింద అన్నమాట ప్రెగ్నెన్సీ
ఆ ఆ ఇంకా అన్నయ్య వెళ్ళారా
ఎవరు లేరా మీ ఎనక
ఆ నేను మా ఆయన మా చిన్నోడు
అంటే అత్తమ్మ మామయ్య వాళ్ళు వాళ్ళు ఎవరు స
ఆ ఉండారు అక్క మా అత్తమ్మ ఉంలేర్ చనిపోయిండ్రు పొయ్యిండు మీ ఫేమి ఫ్యామిలీలు ఎంత మంది ఉంటరు అక్క ఆ ఇద్దర్లేక్క
అ అవునా
మీ ఫ్యామిలీలు ఎంత మంది ఉంటారు
ఇక నేను మా ఇద్దరు పిల్లలున్న రు అంటె ఇద్దరు బాబులు అన్నమాట ఇగా మా ఇం అత్తమ్మ మామయ్య మేమందరం ఆరు మందిమి ఇగ
ఆ ఇక ఆరు మంది కంటే ఇక పని మస్తు ఉం
అ
అది ఇగ టిఫిన్ లు చేయాలి దోషాలు అంటే ఇంకా పెద్ద పని అయి తిన తింటూనే ఉంటారు మనం వేస్తూనే ఉండాలి చట్నీ చేయాలి దబ్బ పని సరిపోనే సరిపో టిఫిన్ చేసి టైనునయ్ ఇగ మనం అంట్లు తోమాలి మ లా అన్నం కూరొండాలి ఓ చాలా టైం ఉంటది కదా అక్క
అవును ఎది ముండడం కురుండడం మళ్ళ
ఇంగ ఎమ్ పని చేయాలా అక్క
ఇగ ఈ రోజు ఏం కర్రీ చేస్తంటే పప్పు టమాట పప్పు చేదాం అనుకుంటున్న
నాన్ వెజ్ వొండరా
నాన్ వెజ్ అంటే నిన్న ఉండే నాన్ వెజ్ ఖచ్చితంగా వొండు తం లే గాని నిన్న మటన్ తీసుకొచ్చిన్ నిన్ ఉ ఉన్నది కదాని ఉన్నడ్ దే ఉన్నది కొంచెం ఇగ ఎందు ట్లే ఈ రోజు మళ్ళీ గాని అప్పటి వరకు ఈ పప్ పైన ఎందనా గట్లనే ఉండొచ్చు కూరా అని
ఆ ఆ మీన్
రొట్ట లు చేదాం జొన్నాలది రొట్టేలే
మీరు చేస్తారా జోన్న రొట్టలు
చేస్ అంటే అంత మంచిగా ఏం చేయరాదులే ని చేస్తా చేస్తా అంటే చేస్తా అంటే
గా బలం
ఆ అగే అవి ఆరోగ్యానికి కూడా మంచిది కదా మళ్ళా అన్న టు ఇగ మా ఇంట్లో కొన్ని జొన్నలు కొన్నాం ఇక అ కొన్ని పటించుకొని ఇక అట్ల నైట్ పూటన అయినా ఇక అట్లా చేస్తా ఉంటాయి ఇ మంచిది కదా అగ అయినా
హ్మ్ చికెన్ లో మటన్ లో చే తింటే బాగుంటాయి మళ్ళా పప్పులో కూడా బాగుంటది జొన్న రొట్టె ఇక్కడ ఇక్కడ మన స్టేషన్ దగర కూడా అమ్ముతారు అక్క మంచిగా ముప్పై రూపాయలకు ఒక ఒక రెండు వస్తాయి కర్రీ చేస్తారు బాగుంటాయి మంచి ఆ ఇంట్లో చేసినట్టు ఉండో లేగాని మనం చేయరాని వాళ్ళ మనం ఎట్లా మన చేయ తినాలనిపిస్తుంది చేయ రాదు మరి ఎట్లా కొనుక్కోవాల్సి వస్తుంది
హ్మ్మ్ ఆ ఈగ అదే ఇల్ ఈ నాగ అంతగాం ఏం జయరాకగానినీ ఎ లా ఒక సార్ రండు సాలట్లు చసి నాస్ చూస్తే చేస్తా అంటే ఒకసారిది ఖరాబ్ అయితే మళ్ళీ ఒకసారి వత్తన్నట్ అట్లా చేసిండ
అవున అవున అట్నే చేయాలిగా చేస్తానే చేస్తా ఉంటే చేస్త ఉంటా ఒకటి సక్సెస్ అయితే సక్సెస్ కావు అ గట్ట అనేది వస్తా ఇక
బాబు ఏడుస్తున్నాడు కదా ఇక వాటికోవడానికి ఇక అన్ని నువ్వే తీసుుకోవాలిగా
ఆ నేనే చూసుకోవాలి అక్క అటు అంటే చేయాలి పొద్దున్నే లేవాలి ఆరు గంటలకి లేవాలి ఇ పని చేయాలి
అన్నయ ఏండి
షాప్ చేసాడ అక్క షాప్స్ షాప్ కళ్తాడు
ఏం షాప్ లోనూ
కటింగ్ షాప్ అక్క ఇగనా కటింగ్ కటింగ్ ఓ
ఆా
ఇంక వంట చేయాలి ఆయన వేసరి కన్నం ఉండాలి పూర ఉండాలి ఆయన బాక్స్ పెట్టాలి ఇది మళ్ళా బయట ఊడ్ుకొని చలుకొని మొగ్గుేసుకోవాలి ఇ అంట్లు దోముకోవాలి బట్ బట్టలు విండాలి ఇక చిన్నన్నడు బట్టలు మా బట్టలు ఇక నీళ్లుు మొయ్యాలి అన్న చేయాలంటే ఇక పని టైం బానే పడుతుది
ఇక అంతే మరనీ ఏంది ర ఇంచే ఉండి ఇక ఇంచి ఉంటారు అనే మాటలు మనకు పని రా ఇంకా అషా
ఆ అంటే చేసటం మనం ఏదో ఒక పని ఉంటది ఇంట్లా
అవునవును
ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి
ఇక బయటికి పోయే వాళ్ళేమో ఇంట్లోనే ఉండేది ఏం చెస్తారు అనే పా మాట మళ్ళ ఇంట్లో ఉండే పని ఇంట్ండేవి
ఆ వాళ్ళకి కింద వాళ్ళ అ ఉ వాళ్ళ బయట తిరు వచ్చినంత మాత్రానికి అన్నం కూర అవుతుది ఆ ఇడ వాళ్ళు అనుకునే టీ పెట్టాలి వాళ్ళకి చాయ్ టీ పెట్టించి అన్నీ చేయాలంటే వాళ్ళ అసలు చిన్న పిల్లగాడు ఉన్నాడు ప కోవాలి ఇంకా మా ఆయన ఉన్నప్పుడే పని చేసు పాలక్క ఇక దెబ దబ్బా ఇ అన్నం కూర దెబదబ్బా ఇక ఆయన పోయినప్పుడే అన్ని మాకు కూడా అమంట వేసుకొని పెట్టుకుంటా ఇక మ తప్పదు చిన్నోడు ఉన్నాడుగా తన్ చేసుకోవాలి చేనేడు పని మనుషులు ఉండాలిక్క ఆయనకి
చిన్నపిల్లలాంటి అంతే ఉంటారు ఇక
మనుషులు ఉంటారు కాబట్టి పని సరిపో
ఎవరైనా పక్క వాళ్ళుకి ఇంకా రారా ఎవరు
గా వచ్చినా కూడా మన ఎంతసేపు ఉంటారు అక్క పది నిమిషాలు కూడా ఉండరు కదా అక్క పక్కన వాళ్ళు వస్తారు కానీ ఇగ ఏమి ఇస్తాము ఇయాలన్నా కూడా నాకు కూడా ఇబ్బంది ఏ అవుతుది కదా ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళకి కూడా పని ఉంటది కదా
అవునవును
ఏ మా ఏం చూసుకుంటారు అక్క వాళ్ళు అయిన ఎవరు పనులు వాళ్ళకి బిజీ ఇక అందరు స్కూలుకి పోయా వాళ్ళు కూడా అన్నం కూర వండుకోవాలి పని చేసుకోవాలివాళ్ళు కూడా పని ఉంటదని ఇక నేను కూడా ఇ నేను ఈయన చిన్నగా పండ పెట్టినప్పుడే నేను కూడా పనిచేసుకుంటా మరి పని మిగిలి తే చేసుకుంటా లేకపోతే నేను ఇంట్లోనే ఖాళీగానే కూర్చుంటా ఇగ ఎక్కువ శాతం సార్పోయేటప్పుడే చేసుకుంటా పని
ఇగ మా పిల్లలు కొంచెం పెద్దోళ్ళు ఒక ఆయన సి ఒక ఆయననేమో ఫోర్త్ చదువుతాడు ఒక ఆయననేమో సెకండ్ చదువుతాడు కాబట్టి ఇగ వాళ్ళు స్కూల్ క వెళ్ళిపోగానే నేను ఇక వాళ్ళున్న సేపు వాళ్ళకి వంట చేయడం వాళ్ళని రెడీ జెయ్డం అవన్నైతయ్. విల్లు పొయ్నక్ తర్వాత మగిల్న పన్లు ఇగ బట్టల్ పిండుకోడమైనా ఇగ ఉంటయ్గ మిగిల్న పన్లన్ని వాళ్ పొయ్న తర్వాత జేస్గుంటిగ.
ఆ ఔను ఎచ్చుకోవాలిగ అ తప్పదు మరి. మన బైట పన్లకెళ్తరాక్క మీరేమ్
నేనెటూ వెళ్ళను ఇంట్లోనే ఉంట.
ఇంట్లనే ఉంటారా.
బైట పని ఏ ఎవరూ పోర్ మాత్త
మన్ మ్ మళ్ళ సాయంత్రం గాంగనె మళ్ళా మూడు నాలుగింటికి స్టాట్ జెయ్యాలి మళ్ళా ఇల్లూకాలె బోల్లు దోమాలె అన్నం తిన్న ప్లేట్స్ ఇగ అంట్లు ఉ ఊడ్షిపెట్టి ఇవి దోముకోవాలి బైటూడ్ష్కోవాలి మళ్ళీ టీ బెట్కోన్ దాగాలి మళ్ళ పని మళ్ళ అన్నముంటె అన్నముంటె అన్నమొండాలి కూరుంటె కూరొండాలి ఉండాలిగ
ఊమ్.
ఇగ మల్ల పడుకు
పెద్ద వాళ్ళకొక కూర ఊమ్ మాగ్గూడ పిల్లలకొక కూర మాకొక కూర మళ్ళ అవసరమైతె నైటొక కూర ఊమ్
పాడుకునేదాక ఒ మళ్ళా ఇగ
మీకింటి ముందు ఊకడం చల్లడం అసంటువి
అమ్మ కొంచమే ప్లేస్ ఆ మేమ్ చల్లమక్క. ఔ కొంచమే ప్లేసుంటె రోడ్ కదక్క మాది మా రోడ్డే గాబట్టి కొంచెమే ఉంటది.
మాది వాకిలి పెద్దగనే ఉంటది మాకు ఊకడం సల్లడం.
మాకుండదక చిన్నది చిన్నగనే ఉంటది రోడ్ చ్ రోడ్డు చిన్నదె. ఇగ మాకు ఎదురుంగు మాకెదురుంగున్న వాళ్ళు గదా వాళ్ళు సగం మేమ్ సగం ఊకోన్ సల్లుకుంటం
ఆ అదె అదె
ఇగ వాల్ నీళ్ పోసొ వాల్ నీల్ బోత్ తా ఉంట్రు నేను కడుక్కుంటమిగ కడిగి ఇగ ముగ్గేసొస్త. ఇగ ఫస్ట్ వాళ్లే నూ త నేను ఊకుతా వాళ్ళుచ్చ వాళ్ళు ఊకినాకనే నేను ఊకుతా ఎందుకంటే వాళ్ళ నీళ్ళు మళ్ళా మాకు వస్తాయి కదా
ఆ
అడగిందె
అ అదే
మీకు బాకిీలు బానే పెద్దగా ఉంటారు అట్టు కా కదా
పెద్ద ఉంటది మాకూడాూ చాలా పెద్దగా ఉంటది మా
ఆ అదే పెద్దగానే ఉంటదా ఊడ్చేసల్లి ముగ్గేసేసరికి మీక్ గంట టైం రెండు గంటలు పడుతదా
ఉమ్ ఇకా పడుతది గంట సేప్ పడుతది
ఆహ అవునా
చల్లడం మళ్ళా ముగ్గులు వేయడం
మీకు పేడ పేడ దొరుకుతది కాబట్టి మళ్ళీ ఇంకా పేడతో చల్లాలి ని
అవునవును సరేలేరా మరి
అ ఓకె థ్యాంక్ ూ
ఉమ్ సరె